హలో
నేన్ జేస్తున్న అండీ
ఆ ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు ఏం చేయలేదు పడుకొని ఉన్నా మీరు
ఇంకా పడుకొనివున్నారా
ఆ కడుపులో నొప్పస్తుంటే ఇంక అట్లే పడుకని ఉన్న మీరేమ్ చేస్తున్నారు
నువ్ డిస్టర్బ్ చేసినాన ఏం
అయ్యో అట్లేం లేదండి
ఉ మా సిమ్ వేరేది అమ్మాయి చేద్దాం అనుకున్నా తనను అడిగింటే ఎక్కడికో వెళ్ళిందంట కొంచం సేపు అయినాక చెధ్ దు అనింది ఇంకా మీక్ మీకు చేస్తె మీరు కాలు ఎత్తలా పడుకున్నారేమో ఇంకాని
అంటే నిద్రపోలా అప్పుడే ఇంక వేరే వాళ్ళతో కాల్ మాట్లాడతానన్నాను
ఆ అదే తన తనే మాట్లాడుతున్నావేమో అనుకున్నా ఫస్ట్
లేదు తను ఇందాక చేసిం ఉ
ఆ అదే తను ఇంకా ఎక్కడికొ వెళ్ళిన అని చెప్పింది సర్లేని ఇంకా
ఎమి
ఎవరితోనో మాట్లాడుకుంటారు మనతోని
తాను మళ్ళీ నేను ఇందాక మీకు చేసే ముందర చేస్తే ఐదు నిమిషాలు రూ చేస్తా అని అనింది
ఆ నాకు రెండు నిమిషాలని చెప్పింది
ఇంగా మీక్ చేేసి
ఆ ఇంకా మీరె చేసినారు ఇంకా ఇంకా మల్లి మాట్లాడదం లే తన తోని
ఊ
ఇంకా మీతో మాట్లాడేసినక మళ్ళీ ఒకటి ఉన్నింటే ఇంకొకటి వెబ్ సిరీస్ కొ తది
ఏ అవునా ఏదది
అది వచ్చి ఆ ఇందక చేసింది వచ్చి హాట్ స్టార్ లో అది ఏదో ఒకటి కజిన్ సీన్ కళ్యాణం సీన్ ఒకటి మళ్ళీ యూట్యూబ్ లో ఒకటి చేసా మళ్ళీ
ఊహు
అది వచ్చి స్లామ్ కని అది మళ్ళీ నార్మల్ గా వేరేదొకటి చూస్తా ఓటిపి అవి వచ్చింటి అవి రెండు కలుసు అవి రెండు కలపి జూష్ణం
ఓకే
ఇంకా అవి అయిపోయినాయి ఇంకా ఏం లేదు అగలేను
ఊ
ఇంకా నా ఫోన్ లో కూడా అప్పుడు ఛార్జింగ్ లేదు అంత ఎక్కొ
ఉహు నా దాంట్లో కూడా పెట్టాలి ఊ
వెళ్లిపోయిందా మీ ఫ్రెండ్ తిరిగి
లేదు పడుకోని ఉంది ఎందో ఆ పాప కూడా ఏదొ సిరీస్ చూస్ తాంది వాళ్ళ నాన్నగారు మార్కెట్ కి వెళ్ళినారంట
ఉ
ఇంకా వచ్చినప్పుడు కాల్ చేస్తే ఇంగ వెళ్తదంట
అక్కడికే వస్తారా మీ
ఆ కరమా ఆ కళాశాల దగ్గరకు వచ్చి కాల్ చేస్తారి ఇంక వెళ్తది
ఓహో మీది మీకు చానా దగ్గరా మీ అంటే మీరు ఉండేది మీ కొంచెం
ఆ ఏ ఏమండి వినిపీల
మీరున్నది మళ్ళీ అక్కడ నుంచి కళాశాల చానా దగ్గరనా అ
ఆ దగ్గరనే వెల్ వెళ్ళిపోవచ్చు ఒక పది నిమిషాలు అట్ల వెళ్ళిపోవచ్చు
మ్మ్ హు
మ్మ్ మీరు మీకు
మాకి కొంచెం చాలా దూరం అండి లోపలికి పోవల
ఓ అవున్ లోపలంతా అబ్బాయిల పీ జీ లు ఉన్నాయి కదా
ఆ ఉన్నాయి అయినా అలవాటైపోయినాయి వెళ్ళచు త్రీ ఇయర్స్ నుంచ్
ఆ అంతేలే ఈ ఈరోజు ఏం పెడతారు మెస్
ఈరోజ ఏమంతా బాగా చేయరు మామూలుగా అయితే ఒకవేళ గోబీ రైస్ పెడతారు ఒక్కొక్కసారి గోబీ రైస్ పెట్టకపోతే ఆ రైసు సు ఆమ్లెట్ ఇంకేదైనా సాంబార్ అట్లా పెడతారు లేకపోతే బాయిల్డ్ ఎగ్ న్న పెడతారు
ఆహా
అదే పెడతారు ఆ గోబీ రైస్ పెడితే నాకు తినాలనికూడా అనిపించదు
మ్మ్ అవునులే అది తినలేము అసల
మ్మ్
మ్మ్ మాకు ఇంకా ఎగ్ రైస్ ఏమన్నా పెడతారేమో
ఓ మాకి ఒక రెండు సార్లు పట్ మాఅంటే మా మంగళవారం పోతారు ఇంకా శుక్రవారం ఎప్పుడో ఒక్కొక్కసారి పెడతారు అంతే ఎగ్ రైస్
మ్మ్ హు మ్మ్
ఎగ్గు పెడతారు పెడితే
నిన్న వేరే అబ్బాయి మీ పీ జీ అంటే మీది అమ్మాయిల్ది మీ పేరులో మీ పేరుతో ఉన్న పీ జీ లోనే ఆ అబ్బాయిల పీజీలో ఉన్నాడు
మ్మ్
ఉన్నింటే ఆ అబ్బాయి జస్ట్ ఉండడం మాత్రమే మీ పి జీలో ఆ తిండి అంతా వేరే పీ జీలో మాట్లాడుకున్నారంట ఎందుక్ కు బానే ఉంటుంది కదా ఆ పీ జీలో అంటే అమ్మాయిలకి పెట్టి మిగిలిపోయింది మాకు పెడతారు
మ్మ్
నాకు అక్కడ ఉండేది అంటే తిండి నచ్చలేదు అందుకు వేరే పీ జీ లో మాట్లాడుకున్నా అని అన్నారు మీ అట్లే మీకు ఫ్రెష్ గానే పెడతారు కదా
మాకి పెడతారు అంటే వాళ్ళకు కూడా పెడతారు అంటే మెస్సు ఉంది ఇక్కడే ఉంది ఎప్పుడు వేర దగ్గర నుంచి ఎత్తుకొస్తారు కాబట్టి అది కొంచెం చల్లగా అయిపోయినట్టు అట్లా అనిపిస్తది ఓ ఆ అబ్బాయా రింగులరింగుల జుట్టు అబ్బాయా
ఆ సివిల్ అబ్బాయి
సివిలో కాదో తెలీదు ఆ సివిల్ అనుకుంటా చూసినా నేను కూడా
ఆ ఫేస్ లో కొంచెం మచ్చలాగా ఉంటది
ఆ అదే ఆ రోజు ఎప్పుడు ఒక రోజు మాట్లాడిన్నారు కదా నీతో ఆ అబ్బాయి ఏం తింటాడు చూసినాను కూడా రెండు మూడు కనబడిండు
ప్రెసిడెంట్
ఇగ సాయంత్రం కూడా కింద మీద ఫోన్ మాట్లాడేటప్పుడు అనుకుంటూ వచ్చినడు అప్పుడు
ఆహు
వాళ్ళ షాపింగ్ చూసిండు చూసిన అటు ఒక్కసారి ఆవ్ ఒకసారి రోడ్డు దగ్గర ఇప్పుడు మాట్లాడినన్నారు కదా
ఆ అవును అవును
రోజే అనుకుంటే సాయంత్రం కనబడినరు
ఆహా
ఆ కానీ అంతకు ముందు వరకు ఎప్పుడు చూడలే
ఆహా అంటే అప్పుడు తెలిదు కాబట్టి మీరు ఎంత గమనించి ఉండరు ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా గమనిస్తున్నారు ఆహా
అది కూడా ఇంకా అబ్బాయి వాళ్ళు ఉండేది ఇంకా ఇడికి ముందరికి మార్చుతారు అనుకుంటా అది వేరే వాళ్ళకి ఇచ్చినారండి
ఆహా నాకు తెలిసిన అందరిలో అన్ని వైస్ ప్రెసిడెంట్ లో అబ్బాయి ఒకడే నాకు మంచోడు అనిపిస్తాడు ఆ సివిల్ కి వయసు ప్రెసిడెంట్ ఊ మిగతా వాళ్ళంతా కొంచెం యాటిట్యూడ్ వీడుపోగారు అన్నట్లు చూపిస్తారు అబ్బాయి మాత్రం కొంచెం
అమ్మాయి కూడా చెప్పింది ఒకటి ఉద్యోగం గురించి
ఏమని
అబ్బాయి వైస్ ప్రెసిడెంట్ అని అనుకుంటా చూసినా నేను ఆ అబ్బాయి రెండు సార్లు
ఉ ఉ హు ఇంకే
అన్న ఎట్లా తెలుసు మీకి
ఆ నా స్నేహితురాలు వాళ్ళ రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్
ఉ హు
ఉ అదే అది శీసేక్షన్ అమ్మాయి
ఉ హు
వాళ్ళ రూమ్మేట్ వల్ల క్లాస్ అ క్లాస్ అబ్బాయి ఇంకా అట్లా తెలుసు సాత్ లో కూడా ఏదో కోఆర్డినేటర్ అంటా
ఉ హు
చెప్తా అని అన్నారు అట్లా అట్లా అని
లేచినవా ఇక్కడ
ఉ
నేనే చెబదాం అనుకున్నా మీకు మర్చిపోయిను అంటే ఆ రోజు మాట్లాడినాక కనబడేది మా పిజీనో ఏమో
ఉ అవును నిన్న చెప్ప నిన్న చెప్పాడు నాకు అట్లా మీదియాన అనేసి
చూశ్న
ఇంకేంటండి మరి
ఇక్కడా మా రూమ్ దగ్గర ఏదో ఒకటి హౌస్ ఓపెన్ జేశ్నా కొత్తది
అవును నిన్న లైట్ ఇట్లంతా వేసినున్నారు ఏం ఓపెన్ జేసారు
ఇల్లు అన్ మాముల్గ ఉంటర్ గద
ఆహా
అది గృహప్రవేశం
ఆహా నిన్న చూసాము ద్దిక్కడ వరక్ కన్ పిచ్చ లైట్స్ అంతా బా కన్పిచ్చయ్
బయటక్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు చూసినుంటే మలుగుతున్నాయ్ లైట్స్
ఇల్లు నా పీజీ గాదా
అయ్యిందన్కుంట ఈరోజు పూజ జేసినడు అంటే డెకేషన్ జేసినడు ఇ నంబర్
ఉహు ఉమ్ మా
దాంట్లో ఎన్న బాగుంటదో వాళ్ళిగా కొడుకేమో అంటే స్మార్ట్ గా బా ఉన్నాడు మేబి మనకన్నా ఒకటీ ఇయర్స్ తీయస్ అట్లా
ఉహు అబ్బాయిల్ ఎట్లున్నా వాళ్ళ డ్రెస్ సెన్స్ బా ఉంటే బా ఉంటరు
ఉం మీ కలశాల్యు బా ఉంటారా
ఏమ్ ఏ అర్థం గల
మీ కళాశాలల్లో బా ఉంటారా అబ్బాయిల్
ఆ ఆమ్ ఏమో అండి నాక్ ఎవరిన్ జూస్నా అంత పెద్ద నచ్చరు
ఉ
ఏమో అంత్ ఆ ఈమ్ ఇక్కడ ఈ కాలేల్లో ఓ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయ్యగూడదన్ అన్
ఆ ఒక్వేళ వాళ్ళు బావున్న వాళ్ళ బుద్దుల్ బా ఉండవ్
బా ఉండదు అద్ది నేను చెప్దాం అన్కున్నా మీరే అన్నారు బయ్టికి అది నేను అలా అందాం అనుకున్నా ఒక్వేళ్ వాళ్ బా ఉన్న వాళ్ బుద్దుల్ బా ఉండవ్
ఆ అర్తి అదే
ఉమ్ అవును
ఏంటండి ఏదో సౌండ్ వస్సుంది
ఆ వేరే వాళ్ కాల్ జేసినున్నారు ఇంక ఎత్తలే అది మిస్ట్ కాల్ ల్ పడింది.
ఓహో
ఉమ్
ఏంటో అండి ఇది అదేంటో మీతో మాట్లాడుతుంటే సమయం అట్లా అయ్ పోతా ఉంటంది ఫస్టు
నాగ్గూడ ఎందుకో అన్పిస్సుంది అప్పుడే తొమ్మిద్ నిమ్షాల్ అయ్పోయింది అని
ఆ అదే చూసి చూసాం అప్పుడు ఫస్ట్గా అయిపోయిందనుకుంటున్నాం
మీరుూమ్వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఏం మా
లేదండి రూమ్ ముందర్కోచ్చా అంతే వాళ్ళు గూడా ఏదో చేసుకుంటున్నారా ఇంకెందుకు ఇబ్బంది అని అయినా కూడా మా వాళ్ళు సైలెంట్గానే ఉంటరులే వాళ్ళకెందుకు ఇబ్బంది అని నేనే రూమ్ ముందరకి వచ్చాను ఉహూ మళ్ళీ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకుడుదు హు
నా రుమ్లో అంటే ఎవరూ లేరు ఆ మా రుమ్లో అదే చెప్పా కదా ఇంకో స్నేహితరాలు ఫోన్ సినిమా సీరిస్ ఏదో చూస్తాంది ఇంకో స్నేహితరా బయటికి వెళ్ళింది వాళ్ళ చెల్లితో
ఊహు
ఊ ఇంకేంటండి మరి ఉ రేపు వే రేపు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకీ ఈ ఏదో పరీ క్ష ఉందట మనకేం చెప్లేదు
ఉంటదేమో మనక్గూడా అంటే మనకి ఇప్పుడు చెప్పరు గద సరేలేండి ఏదో ఒకటి ఉంటుంది
ఊ సరేనండి మరి
మళ్ళీ మరి మళ్ళీ కాసేపు అయినాక చేస్తా
ఆ సరేనండి ఉమ్ ఉమ్ బాయ్ హ హ